బాగున్నా నువ్వు
నేను కూడా బాగున్నా ఏం చేస్తున్నారు తిన్లే
నేను కాళీగానే ఉన్నా
నువ్వు తిన్నావా
లేదు ఇంకా
ఉహుమ్
మాట్లాడినవా మా అన్నయ్య తో
మాట్లాడినా సరే అండి సారీ
మంచిగా మాట్లాడిండా
మీ కజిన్ ఇంకొక్క ఆమె అమ్మాయి చెల్లి
అక్క
ఆ అక్క కూడా మంచిగానే మాట్లాడింది హ్మ్ ఆమె ఇక్కడనే కాగస్ నగర్ లోనే ఉంటదా
లేదు వేరే ఊరు
మీ అక్క
వేరే ఊరు
నేను అనుకున్న కాగస్ నగర్ లోనే
లేదు లేదు
హ్మ్ హు
తనే నా రికార్డ్ రాస్తుంది
ఆ కాల్ చేస్తే అన్నది నా చెల్లి రికార్డు రాస్తున్న
ఆ నాది తనే రాస్తుంది నెక్స్ట్ వీక్ వెళ్ళి తె చ్చుకోవాలి
అచ్చా
ఇంకొక రికార్డ్ తన షాప్ లో ఇంకొక అన్నయ్య తోటి రాపి స్తుంది నాది
ఓహో అంకిత లాట్రీ
హా రెండు రికార్డ్ సెట్
అయినంక నాకు ఈ నేను ఇక్కడ మునే ఎవరితోనైనా రాపిస్తా
పిడిఎఫ్ ఉన్నాయ్ కదా
పిడిఎఫ్
ఆ వాళ్ళ ఫోన్ కి షేర్ చేసి రాయ్
ఉహూ
మీ చెల్లికి ఒకటి ఇచ్చేసేయ్
ఉమ్
మంచిగా అయిపోతది
మా చెల్లికి ఒక్కటి మా హస్బెండ్ కి చెప్పి చూస్తా రాయది అనుకుంటా ట్రై
ఇంకా మీ మీ చెల్లి ఉంది కదా ఇంకో ఆమె అంటే హస్బెండ్ వాళ్ళ తమ్ముడి వాళ్ళ వైఫ్ ఫ్
ఆమె ఫుల్ బిజీ
ఆ ఓ
రెండు రెండు పిల్లలు
ఆహా
మొత్తం అయిపోతది
అవును అవును
ఉంది నీ పక్కన స
హా అటు చూడు ఒక్కటి హండ్రెడ్ పేజెస్ ఉంది ఒకటి ఎయిటీ పేజెస్ ఉంది టొమాటో
హో అమ్మా టొమాటో ఎగ్ లేదు అంట్ల
టొమాటో ఎగ్
తెలుసు అ ఇద్దరు రాస్తలేరా రికార్డ్స్
ఇంకా మన ముస్లిం ఫ్రెండ్ అయితే కొంచెం స్టార్ట్ చేసినా అన్నది నిన్న ఇంకా వేరే ఇద్దరు తెలుగు ఫ్రెండ్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు
వాళ్ళు నే రాస్తేనే రాస్తా వాళ్ళు లేకపోతే రాయా
వాళ్ళలో ఒక ఆమెకి వాళ్ళ అక్క రాసిస్తది ఎట్లైనా ఇంకొక ఆమెకి బండేలు అమ్మ ఆమ కొంచెం కొంచెం ఎట్లనైనా సెట్ జేసుకుంటది
ఉమ్
నువ్వేం జేస్తాం నీది ఒక్క రోజులో అయిపోతదా మరి
నాదా కాదు
అందుకే ఇప్పుడే ఎవరికైనా ఇచ్చేసేయ్ కొంచెం నీకు ఈజీ అయిపోతది
ఉమ్ చెప్తా
హా
ఇప్పి చూస్తే ఎవరైనా రాసిస్తే ఇస్త కావాలకి
ఇట్సోకే
ఉమ్
మళ్ళీ లాస్ట్ మినట్ వరకు చూస్తూ ఉంటే నీకే ప్రాబ్లమ్ అయితది
అందరూ రాస్తే రా రాస్ రాయడం కంప్లీట్ అయితనది నేను ఒక్కటే మిగులుతా ఇంగా నేనైతే కాలేజ్ కూడా యెళ్ళట్లే
అవునా ఇంకా చెప్పు
ఇంకా
ఏం మాట్లాడిండు మా కజిన్
అదే చదువు గురించి ఇంకా పెళ్ళి గురించి
ఓహో
ఉమ్ నువైతే ఏడుసినవ్ కదా మై మా పెళ్ళికి రా రావాలని నక
అది గూడ చెప్పినవా
నీ కజిన్ చెప్పింది నాకు
నా కజినే చెప్పిందా
ఆ
తనకు తెలిలదు గదా ఆ చెప్పినా నేనె ఇగ కొంచం
ఆమె అన్నది పిన్ని పంపుతే ఏమైతది ఉ అంటే వా ఉంటయి హలో ే
అంది అ
హ హలో హలో